హలో. దా.
హలో హలో.
రాట్లేదానే సౌండ్.
ఆహ్ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుంది.
హలో. ఏం చేస్తున్నావు తిన్నావా.
తిన్న నువ్వు.
ఉమ్ తిన్నా. ఏం చేస్తున్నావు.
ఏం లేదు అది ఆది రికార్డు ఉంది.
ఉమ్ ఎలా ఉంది ఈ రోజు డే.
ఏం జరిగింది లేవడమే లేటుగా లేసినా. ఏమంటారు ఒక నిమిషం. లేట్ గానే అవును అది నెట్ ఆఫ్ చేయొచ్చా.
ఉహూ లేదు.
అయితే ఇంకా చిన్నగా. లేచి తొమ్మిది గంటలకి స్నానం చేసి తొమ్మిదిన్నకి ఆహ్ పది గంటలకి. తినడానికి పోయి.
ఉమ్. ఎందుకలా ఈరోజు ఏం లేవా క్లాసెస్.
ఈ రోజు యాక్చువల్ గా మూడే ఉంటాయి అన్నమాట. అది కూడా టెన్ టు లెవెన్ ఒకటి ఆహ్ లెవెన్ టు ట్వెల్వ్ ఒక్. ఒకటి మళ్ళీ వన్ టు టూ అంతే ఇంకా. ఆఫ్టర్నూన్ ఫ్రీనే ఉంటాది.
బ్రింగ్ యు మ్యామ్. హాలిడేస్ ఎప్పుడున్నాయి ఎప్పుడోస్తావు ఇంటికి.
నేను ఏమంటారు అయితే మాకు ఫ్రెషర్స్ ఉంది.
ఎప్పుడు.
ఇంక ట్వాంటి థర్డ్. ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకి.
ఉమ్మ్.
అయితే అంటే టూ డేస్ ఎమో స్పోర్ట్స్ డే అన్ అయితే ఏంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్. ఓచ్చుడే అది కూడా హాఫ్ డేసే.
ట్వంటీ టూ ట్వంటీ ఫోరా
ట్వంటి త్రీ
ఏ మాకు కూడా ఉంది ట్వంటీ త్రీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ డేస్ ఉంది
సండే నుంచా
హ్మ్ మేబి అనుకుంటా ఫోర్ డేస్ ఉంది దాని తర్వాత హాలిడేస్ హాలిడేస్ ఇచ్చి వచ్చే ప్లాన్ లో ఉన్నారు
దేనికి ఎగ్జామ్స్ అయిపోయినాయా
లేదు సిరి ఎగ్జామ్స్ మొన్నే అయిపోయాయి ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ ఇవ్వలేదు మాకు కు సో ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నారూ చాలా డేస్ అయితుంది ఏంటి ఆ అప్పుడు రావాలి ఫంక్షన్ ఉంది ఇంట్లో
అ
నది పెళ్ళి ఉండే సో రావాలి మళ్ళీ ఇప్పుడే ఇప్పుడే చాలా డేస్ అయింది అసలు వచ్చి నేను ఇప్పటిక ఫిఫ్టీన్ డేస్ లీవ్ పడింది నైన్టీన్త్కి వచ్చాను నేను ఇంకా మరి ఏం తిన్నావ్ కర్రీ ఏమి
రుక్మిణి ఏం అయిన కాల్ చేసిందా
హ్మ్ అయిన ఆయనకే చేస్తది
మస్తు బిజీ అయిపోయింది అక్క స్నాపులుమ్మ ఒక్కొక్క డ్రెస్లు ఎట్లా ఉంది అసలు
అంతేనా నాకు పెట్టావా ఫోటోస్లు స్క్రీన్ షాట్ తీసి ఉన్నాయి
వద్దు
ఏ పెట్టు ఏ అయ్యో ఫ్రెండ్ ఏ కదా మనం ఏం అయిన మార్ఫింగ్ చేస్తున్నామ ఇట్ల
అట్లేమి కాదులే కానీ అదే ఆమె ఫస్ట్ నల్ కదా మనకెందుకు
నేను కుడా చూస్తా ఆమె డీపీ కూడా పెట్టుకుంది నేను చూసిన అ
ఎక్కడికైనా వెళ్దాం సిరి ట్రిప్కు ట్రిప్కిి వెళ్దాం ఎక్కడికైనా మనం నేను ఎప్పుడైనా రెడీసిరి నువ్వే లేట్
నేను కూడా రెడీ మాకు కూడా ఏప్రిల్ సిక్స్టీన్ కి చెప్పాలి మీరు నాకు కూడా అవదు ఎగ్జామ్ ఉన్నాయి
అంతేనా చూద్దాం ఎక్కడికైనా అవుతదేమో తిరుపతి వెళ్దాం అనుకుంటున్నా సిరి
తిరుపతి అహ్ అంత దూరం మా డాడీ పంపిస్తే చాలు నాకు కూడా పోవాలి
తిరుపతికి వెళ్ళి రావాలనే ప్లాన్ లో ఉన్నా బట్ చూడాలి ఈ కాలేజ్ ఫెస్ట్ టైమ్ లో ఇక రూమ్ లో ఉండాలి ఆ తిక్కల్ ఫెస్ లో పార్టిసిపేట్ చేయాలంటే నా వల్ లా కాట్లే అందుకే ఫ్రెండ్స్ తో వెళ్దాం తిరుపతి అన్నాం అనుకుంటున్నా సో అటు వెళ్ళి అట్ నుంచి అటే ఇంటికి వచ్చేస్తాను నేను అక్కడి నుంచి
ఫెస్ట్ కి అటెండ్ కావా
ఫెస్ట్ ఫెస్ట్ తర్వాత నుంచి హాలిడేస్ ఉన్నాయి ఎలాగో సో ఆ ఫెస్ట్ టైమ్ లో వెళ్ సి కొంచెం దేవుని దర్శనం చేసుకొని అట్ నుంచి అటే ట్రైన్ గాని బస్ గ బుక్ చేసుకుని నేను ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అసలయితే హాలిడేస్ టైమ్ లో వె యితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళే ప్లాన్ లోనే ఉన్నాం అనమాట దర్శనం అయ్యాక ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోదామని సో ఇంకా మంచిది కదా దేవుని దర్శనం చేసుకుని మన ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళకుండా
ఎందుకే ఫెస్టిక్ ఎందుకు పోట్లేరే మంచిగానే చేస్తారు కదా
ఇ మంచినే చేస్తారు కానీ ఎంత నాకి మనం ఇలాంటి ఫెస్ట్ లు అటెండ్ అవ్వలేం కదా శిరి ఎట్లుంటారంటే అంత బాలీవుడ్ హీరోయిన్ డ్రెస్సింగ్ సెన్సెస్ ఉంటాయిని ఇక్కడ మన వల్ల కాదు అవి మెయింటైన్ చేయడం అందుకే
ఏం కాదులే మా అది కూడా అది అతియం అందరు కాని అదిే అవుతుంది ఆ థీమ్
ఏం ఇంటికైతే ఫస్ట్ టైమ్ లో అయితే రాను ఇంటికి ఆప్షన్ ఏమంటే ఒకటి ఫెస్ట్ క అటెండ్ అవ్వడం లేదంటే తిరుపతికి వెళ్ళడం అంతేగాని ఆ టైమ్ లో ఇంటిక అయితే రాను ఆఫ్టర్ ఫెస్ట్ తర్వాతకి ఇంటికి వస్తా ఇంకెందుకంటే ఆ ట్వంటీ సిక్స్త్ కి వస్తా ట్వంటీ సెవెన్ కి అలా వస్తా ఫోర్త్ నుంచి ఇక ఇంట్లో పన్లు ఉన్నాయి కదా సో చూసుకోవచ్చు అలా ఉంది ప్లాన్ బట్ తెల్లికుంటే జరుపుదు అందరూ ఒప్పుకోవాలి కదా చిన్న రెండు అండది
మొన్న ఫస్ట్ ఉన్నదియింది
ఉమ్
అంత తొందరగా చేయచ ఏం కాదు
ఏం కాదు ఇద్దరు ఒకటే ఏజ్ జస్ట్ మంత్స్ డిఫరెన్స్
హౌ ఇట్ ఇస్ పాజిబుల్ రే
దట్టు విల్ బి ఆ అన్న వేరు ఈ అన్న వేరు అనమాట కుక్కలకి పుట్ పుట్టినోల్లు కాదు కదా పెద్ద పెది నాన్నకి పుట్టినళ్ళు ఏలామో రెండో పెద్ద నాన్న
అజ ఎప్పు నీను ఓకే ఉ కలికే అమౌంట్ కుప్పు
ఉ
మొత్తం పండగ పండగ ఇంకేంది
ఫీవారు స్రీ న కక తిరుగుడే తీరుగు అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి వచ్చానా ఈ హాస్టల్ నుంచి రాగాని నెక్స్ట్ డే నీ ఎంగేజ్మెంట్ ఇంటి వేళ్లిపోయానా టూ డేస్ తర్వాతకి మళ్ళీ రిటర్న్ ఇచ్చా ఇక్కడికి మళ్ళీ ఇక్కడ టూ డేస్ తర్వాతకి మళ్ళీ రిటర్న్ వెళ్ళా మొత్తం ఇంకా తిరుగుడికే తిరుగుడిక అయిపోయింది అక్కడ ఇక్కడ ఫుడ్ వాటర్ అన్ని చేయి చేంజ్ అయినాయి ఫుల్ ఫీవర్ అంత ఈ రోజు వరకు ఊర్లోనే
లీవెదర్ చేంజ్ అయితే కూడా
ఉమ్
వ వెదర్ చేంజ్ అయితే ఎ కూడా మస్తు ఎఫెక్ట్ అయితది
అ ఇంకా బాగా జర్నీస్ అయినాయి వెదర్ చేంజ్ వాటర్ చేంజ్ ఇంకంత, ఒక దగ్గర అడాప్ట్ అయిపోదాం అనుకున్న లోపే ఇంకో దగ్గకి షిఫ్ట్ అవుతున్నా, కదా సో అందువల్ల అట్లా అయిపోయింది మనం అసలే సెన్సిటివ్ కదా, ఉ
ఈ అఖిల ఎంచేస్తుందో ఏమో, అయితే నేను మొన్న మెసేజ్ చేసిన నికు అఖిల కి ఓకే సారి మెసేజ్ చేసిన
నువ్వు చేసావు కాని నేను అసలు చూస్తే అసలు ఫోనే పట్టుకోలే నేను చాలా క కటికల్ గా అంటే క్రిటికలేం కాదు బట్ బాగా పడుకో ఓప
ఆ అదే అదే అర్ధమైంది. ఎవరైనా అంతే అయితే అఖిల కి
అఖిల
అఖిలా ఎగ్జామ్ జరుగుతునాయంట వాళ్ళకి,
ఉహు
అయితే ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చదువుకున్నంటే ఆ సరే చదువుకో మంచి ర్యాంక్ తెచ్చుకో, చా
ఇప్పుడు జరుగుతున్నాయంటనా ఉహు
ఎగ్జామ్స్ అయిపోయా అంటే లేదు రేపు సండే కదా అ
ఉహు
ఒక్కడే హాలీడే దొరికింది చేసిన
ఉ
రుక్మిణికి మనకి జాన్సత్వం
రుక్మిణీ అవుట్ ఆఫ్ కా కవరేజ్ చేయదు ఎక్కడ పోతదో తెలిదు అంతా
అలా ఆయన తోని పోయిందాంటావా,
ఏమోలే మనకెందుకు ఆహ
నీక ఎప్పుడు మరి ఎగ్జామ్స్
ఎప్రిల్ సిక్స్టీన్ అని అన్నారు ఒక ఆ మాట అయితే మా ఊళ్ళందరు పాండిపోతున్నారు.
నువ్వు కూడా వెళ్తున్నావా,
కానీ నేను పొట్లేలేనురా,
వెళ్లొచ్చుగా అందరితో ఫ్రెండ్స్ తో
ఆ
సిరి టెన్ మినిట్స్ అయిపోయింది, నేను మళ్ళీ సిరిసి సిరి ని మళ్ళీ కాల్ చేస్తా, టెన్ మినిట్స్ అయిపోయింది ఓకే ఇది కట్ చేసి మళ్ళీ చేస్తా
సరే